హలో
హలో హై మేడం బాగున్నరా
ఆ బాగున్నానండి మీరు బాగున్నారా
బాగున్నాం మేడం
ఏం చేస్తున్నారండి
మేడం
ఏం లేదండి ఇప్పుడు వాన పడ్డది మా దగ్గర ఫుల్లుగా వెదర్ మొత్తం కూల్ ఉంది అట్లా బయటకు వచ్చి వాకింగ్ చేస్తానం టెరస్ పైన
వావ్ మా దగ్గర కూడా ఫుల్లుగ పడ్డది మేడం వానా
అవునా
బాగా పడ్డది ఇయాల మేము ఇంట్లనే ఉన్నము అది బయట పొట్టు పొట్టు కొట్టింది పోయింది
ఉహ్
ఇంకా అండి చెప్పండి గింజలు గిట్ల పెట్టిలా అండి పత్తి గింజలు మీరు
పత్తి గింజలు పెట్టాము మేడం మొలకోచ్చినయి రెండు మూడు ఆకులు కూడా కాసినయి చే ఆకులొచ్చాయి
అంటే మీకు ముందుగానే పెట్టిల్లా
మేము ముందుగానే పెట్టినాము ఎప్పుడు దుబ రాతంలో పెట్టినాము వానలు పడ
ఆ మన వాటర్ ఎట్లా వానలు పడలే కదా అండి
ఇంగా బాయిలునోళ్లు బయిలు కట్టిచిల్లు ఇగ లేనోళ్ళు గంతే ఇగ అప్పుడు ఒక డల్లు మోలిచాయి
అహ అట్లానా
మీరు పెట్టేశారా మేడం
మా దగ్గర ఇంకా పెట్టలేదండి మా సైడు వానలు పడ ట్లేవని విలేజ్లలా పెట్టలేదు ఇగ వానలు పడ్డ తర్వాతనే బెడదామని మా అమ్మ వాళ్ళు
అవునా ఇంకా పొలాలు కూడా అయి నార్లదు అవి కూడా దున్నలేదా
లేదండి ఇప్పుడే దున్నరు కదా ఆ అవి అంటే మండే కట్టిల్లు అవి మండే క టిల్లండి ఎందుకంటే వాన పడితే దున్ని చల్లుదమని మండే కట్టిల్లు కాని గింజలయితే పెట్టలేదు పత్తి గింజలు గిట్లా
మా దగ్గర ఆల్రెడీ కట్టెలు మొలిచినయి అ చ నారు కూడా రెడీగా ఉంన్నారు ఇ ఇగా వాన వాడితే కట్ పోట్
అవునా
ఆ
కా అండి మీరు వ్యవసాయమే చేస్తారా అండి మీరు
అవును మేడం ఆ జాబ్ ఏం లేదు మేడం ఇగ అచ్చమైన వ్యవసాయ రైతుని మేడం నేను
అవునా మరి ఏం పండిస్తారండి మీరు బాగా పంటలు
కూరగాయలు పండిస్తాం మేడం
ఉ సెమేయ్యర ఓన్లీ కూరగాయలే పండిస్తర సంవత్సరం పొడుగు మొత్తం
ఆ కూరగాయలు పండిస్తాం మేడం కూరగాయల మిందే గా మేడం ఇన్కమ్ చాలా ఉంటది
అవునా అంటే ఎక్కువ వర్క్ ఉంటది కదా మరి వాటితోటి
వర్క్కుంటే మనం కష్టపడద్దా పరేషాలు ఉంటయి మనకు
ఉహు
ఉ ఇగ ఒక పది గుంటలు ఉంటే పొలం చేస్తున్నాం లేండి మేడం కౌలుకు కూడా చేస్తాం మేడం మేము ఓకే ఇరవై ఒక ఇరవై ఎకరాల దాంక చేస్తున్నాం మేము ఇప్పుడైతే మా డాడీ వాళ్ళు చేస్తున్నారు
ఎంతుంటదండి ఎకరాకి కావులు మీ దగ్గర
ఇప్పుడైతే బా ఇప్పుడుక్కడ మాకైతే రేంజ్ గా మా విలేజ్లో ఇరవై వేలు నడుస్తుంది మేడం ఎకరానికి
అంతాగానా భూమున్నోళ్ళే మంచో ళ్ళండి మంచిగా కౌలకి ఇచ్చి మంచిగా బతకొచ్చు కదా
ఉ భూమునల్లే ఒక రాజు
ఆ ఏంటండి
భూములు ఉన్నోళ్ళే ఒక రాజు మేడం అంటున్నా
ఆ అవును ఇప్పుడు భూమి ఉన్నోళ్ళకే వాటికే డిమాండ్ ఉంది మంచిగా రేట్లు ఉన్నాయి ఎకరకి మంచిగా రోడ్డు పక్కకి అట్లా ఉంటే యాభై లక్షలు అట్లా పోతది మంచిగా భూములు ఉన్నోలే ఇప్పుడు మంచిగా బతుకొచ్చు ఇగా ఈ జాబులు చేసెటోలాక్ ఉ ఏంటండి మీ దగిర
మా ఊరు నుంచి ఇప్పుడు ఒక నేషనల్ అయివే పోతుంది మేడం దాని పక్కన ఉ ఇప్పుడు అరవై డెబ్బై లక్షలు పోత టున్నది
ఆ అవునా అండి
నేషనల్ హైవే పెద్ద హైవే కదా మేడం ఆ ఫోరు విల్లార్స్ హైవే
చానా ప్లేస్లల నుంచి పోతాంది కదా చానా ఊర్లల నుండి చాలా మళ్ళా చానా డిస్టిక్టులు కూడా కలిసి ఉంటది కదా అది హైవే
చ చాలా డిస్టిక్ అండ్ మంచిగ రైతులకు కూడా తక్కువ డిమాండ్ తోని పైసలు ఇ ఇచ్చారు మేడం అకౌంట్లల్ల ఏసినారు రైతులకు కూడా అన్యాయం చేశారు మేడం
ఆ కానీ అది ఇగ గవర్నమెంట్ ఏం చేస్తది అన్న అందరికి ఇవ్వాలి కదా మరి అందుకే
గవర్నమెంట్ కాదు మేడం అది సెంట్రల్ గవర్నమెంట్ మేడం
ఆ అవునా అని కానీ గవర్నమెంట్ ఎప్ ప్పుడైనా సెంట్రల్ అయినా స్టేట్ అయినా అమౌంట్ గవ్ అది రైతులకు ప్రజలకు తక్కువనే ఇస్తది అండి వాళ్ళకది అది సంబంధం లేదు ఎందుకంటే అది ప్రజల కోసమే కదా అండి అభివృద్ధి చేశేది
ఉ ప్రజలు ఉంటె కాదు మేడం రైతులు ఉంటేనే కద మేడం అందరు బాగుంటారు
గాదె రైతులు ఒక్కరి కోసం ఆలోచిస్తే ఇంకా చానా మంది ఉన్నరు కదండి రైతులు ఒక్కలే కాదు కదా
చాలా మంది ఉన్నారండి రైతు రైతు పంటలు
తవతక్కొక్కల్లు కొంతమంది వ్యాపారాలు చేసున్నా ఏంటండి
నేను చెప్పేదానికి వినండి మేడం రైతులు పంట పండియకపోతే ఇంకా వేరే చేసే పనుల వాళ్ళకు కు వాళ్ళకు బువ్వ వస్తదా మేడం రైతులు నష్టపోతున్నారు గాని
అవును అది రైటె రైతులు లేకపోతే ఎవరు బ్రతకలేరు వాళ్ళు తిండి పెడి తెనే కదా దేశం నడిచేది గాని, కని వాళ్ళ కానీ ఇది ఇది ప్రజల కోసం కదా ఒక్కలు కాదు కదా రోడ్డు అంటే అందరు కదా పోయేది రైతులైనా వ్యాపారులు చేసినయినా ప్రైవేట్ జాబులు చేసెటోళ్ళు అయినా ఏదైనా గానీ అది అందరికి అవసరం కదా
ఏది అవసరం మేడం
రోడ్డు
రోడ్డు అవసరం గాని ఇప్పుడు రైతు లేంది బువ్వ పెడతడా మేడం
అదే అంటున్న నేను కూడా ఒప్పుకుంటున్నానండి రైతు లేకపోతే దేశానికి ఎన్నుముక్క అనేది ఉండదు
ఎన్నుముక్కన
అంటే రైతే రాజు అంటారు కదా దేశానికి వెన్నుముక్క రైతే అంటారు కదా అట్లా
ఎప్పుడు ఇంలే మేడం ఈ మాట నేను
అవునా చదువుకునే రోజులల్ల వినలేదా అండి రైతే రాజు అంటారు దేశానికి వెన్నుముక రైతు అంటారు
మేడం నేను పది కూడా పాస్ గాలే మేడం నేను వ్యవసాయం మీదని మ డాడీ వల్లపుడు కష్ట తనుగులు దుకాలు ఉన్నాయ్ వ్యవసాయం చేప్పించారు మేడం
ఉమ్ పేదరిక కుటుంబాల పుట్టి ఇట్లా చేసుకుంటాన మేడం
ఆహ్ హా
ఉమ్
నువ్వంటే వ్యవసాయం చేస్తున్నార అంటున్నారు గదా అండి మరి మీకు ఎంతున్నాదండి భూమి
నాకు ఒక పది గుంటలే ఉంది మేడం కౌలు మేడం కౌవులుకి జేస్తున్నా మేడం నేను
కౌలు కి చేస్తున్నారా మరి ఏమన్నా మిగులుతదా అండి కౌలు లకి చేస్ త అంటే కౌల్ లకు రై వాళ్ళకి ఇవ్వాలి మళ్ళీ మీరు పెట్టుబడికి డబ్బులు పెట్టుకోవాలే గదా
మక్ ఈ ఈ సంవత్సరం అయితే చాలా లాస్ అయినాం మేడం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇక్కడ రేట్లు లేకుంటా చేసాది మేడం
అవునా అండి మరి ఏం చేస్తారండి మరి అ అట్లాంటప్పుడు వ్యవసాయం ఎందుకు చేస్తున్నారండి వేరే ఏదైనా
ఇప్పుడు వ్యవసాయం జేతేనే గదా మేడం మీరు బు వ్వ తినేది
కానీ నష్టం వచ్చినప్పుడు ఏం జేస్తారండి అట్లనే ఉంటే ఇంక ఇబ్బంది ఐతది గద హలో హలో హలో
హలో
ఉమ్ ఏమైదండి మాట్లాడట్లేరు
మాట్లాడుతున్నా మేడం ఇది ఏమైందంటే టోన్ వచ్చినట్టుంది మేడం ఉమ్ ఇపుడు మేం పండిస్తేనే గదా మేడం మీరు మీ ఇ
ఆ అవును
అందుకే నేను వ్యవసయం అనేది ఎప్పుడు మానేయను మేడం వ్యవసాయం చేసుకుంటా ఉంటా జీవితంతా సచ్చిపోయే అంత వరకు మేడం
అవునా
మేడం
అ అవునా అంటున్నా అండి
అవునా మేడం నేను జేయకపోతే ఎట్లా మేడం ఒకరు బతకాలంటే నేను వ్యవసాయం జేయాల్సిందే మేడం
అంటే మీరేట్లా ఫీల్ అవుతున్నారండి మీరు ఒకరు జెతేనే దేశం మొత్తం తింట అన్నట్టు ఫీల్ అయితున్నారు ఏందండి
దేశం మొత్తం వెనక పోయినా నేన్ పండించడం పది మంది పదిహేను మంది తిన్న జల్ మేడం నాకు కడుపు సంతోషం మేడం దేశం మొత్తం తింటా అంటలేను మేడం ఓ పది మంది తిన్న జాలు మేడం నాకు అదే ఆనందం
ఆ ఇంక
ఇపుడు మా ఇంట్లనే ఒక పది మంది తింటనం మేడం మేము
ఉహు
ఉమ్ అదే మాకు సంతోషం
అంటే మీరు పండిచ్చింది గబట్టి మీరు తింటారు అంటే మీ కాన్ని మంచిగా ఫ్రీగానే వస్ తై వడ్లు అంటే వారిగింజలు
ట్టన్ననే వస్తదా మేడం మాకు
అంటే మీరు పెట్టుబడి పెట్టి మీరు కష్టపడి సంపాదిస్తేనే వస్తుంది గదా అండి
కష్ట సుఖం దుఃఖం లే వాన ఎండ అయన్నీ చేసుకుంటేనే కదా మేడం ఇట్లా గో ఒక బుక్క బుక్క తినేది మేము
ఓ ప్రతి ఒక్కరు కష్టపడితేనే కదాండి అందరి కడుపు నిండేది
ఇగ రైతంటే చాలా కష్టాలు పడతారు మేడం ప్రైవేట్ జాబ్లు అంటే చేస్తరులేక్కువ కొని చేసుకుంటే హ టాచ్చర్ ఉంటయి ఇలాగె గాని రైతన్నది లేనిదయితే భూమి ప్రజల మీద భువ దొరుకుడు అయితే కష్టం
ఆ
మేడం
ఆ అవునండి మీరు జెప్పేది నిజమే అండి
ఉ
దాని మరి ఇప్పుడు రేవంత్ సీఎం అయినప్పుడు ఆ ఎట్లున్నదండి రైతులకు మరి
ఇగ రైతులకు నష్టాలయినయి మేడం వా ఒడ్లు కొనలేదు జొన్నలు కొంలేదు
అవును
అన్ని నష్ట రేట్ లేక వానలు పాలైనయి రోడ్ల మీద పోసులయినయి ఏం రెట్లవి మేడం దొంగ ప్రభుత్వం మేడం రైతును అన్యాయం చేశారు మేడం రైతు బంధు లేదు ఏం లేదు
అవును అంటే రైతు బంధు కూడా ఎయలేదండి అంటే ఆ స్కీమ్ ఉన్నది కదా
తు ఏం లేదు అన్నీ బంజేసిండు మేడం
లేమ్ అవునా
ఉమ్
అంతకు ముందు పడేదాండి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా
బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ తాత అందరిని బాగా చేసి ఎళ్ళాడు మేడం
అంటే ఆయన కూడా అంటే అప్పులు తీసుకొ చ్చే కదా అండి రైతుకి ఇచ్చింది అతనే ఏమి
పెట్టిండు కానీ మరి ఈనే అప్పులు తెచ్చి పెడతలేడు కదా మేడం రైతులను ఇప్పుడు ఇప్పుడ అందరి మీద అప్పు అనేది అందరి మీద భూమి మీద ఇది తెలంగాణ మీద ఉన్నోళ్ళ అందరి మీద చేస్తున్నరుగ మేడం
ఆ ఏస్తున్నరు ప్రజలే కట్టాలి కదా అవి పండ్ల రూపంలో
కదా ఇప్పుదెంది ఇక మరి రైతులు బతకాలంటే
కానీ అప్పు ఎట్లయినా సరే ఇప్పుడు మనం ఆయన ఇచ్చి మన దగ్గర నుంచి తీసుకునే బదులు ఇయకుంట అట్ల ఉన్న ఉంటున్నడేమో అన్
అటు ఏ లేదు లేదు మేడం ఏం పని చేసాడు మేడం అని ఏం పని చేయలేదు చీ అంటున్నరు మందు బత్తలకు ఎప్పుడన్న మందుబత్తల లైన్ కట్టినమా మందుబత్త ఆన్లైన్ల బుక్ చేయడం ఎప్పుడైన ఉన్నదా మేడం
మందు బత్తలకు చెప్పులు దండ పెట్టినమా ఏంది మేడం ఇది ఎప్పుడైనా ఈ పెట్రోల్ వచ్చింద తెలంగాణల కొరత ఉమ్ వచ్చిందా మేడం రాలేదు గ్యాస్ల కొరట వచ్చిందా రాలేదు ఏం ప్రభుత్వం మేడం సెంట్రల్ గవర్నమెంటె మన తెలంగ ఓకే సెంట్రల్ గవర్నమెంట్ అంటే మరి అప్పుడు వచ్చింది అప్పుడు ఉన్నయి కదా అప్పుడు జరిగినయి కద కేసీఆర్ ఉన్నప్పుడు కోవిడ్ ఉన్నది ఆయన చేయలేదా మేడం
ఆ సరె చేసిండు చేసిండండి సరే అండి మరి
అది కాదు మేడం ఎంది మేడం అంత కట్ చేస్తున్నరా